హలో
హలో
హలో ఎలాగున్నా రండి
బాగున్నామండి మీరు
ఎక్కడి నుంచి ఉమ్ సరే ఆ ఏం మెసేజ్ ఏం తిన్నారా అండి
ఆ లేదండి ఇంకా మీరు తిన్నారా
ఆ అయిపోయిందండి మాది
ఆ ఏం చేస్తున్నారు
ఏం చేస్తామండి ఇలా జస్ట్ వాకింగ్ వచ్చాం మేము ఇలాగా సొసైటీ గురించి మాట్లాడితే అంత దుమ్ము ధూలి ఏదో అండి అంత ఇలా వాకింగ్ వస్తే అర్థమయితుంది యాడ చెత్త యాడ ఏంద అండి
అవునండి గవర్నమెంట్ పెట్టారు కదా కొన్ని స్కీమ్స్ అలాగే ఈ చెత్త గురించి గురించి ఒకటి ఏదైనా పెట్టి పెట్టింటే బాగుండండి ఏంటంటే ఇప్పుడు చెత్త క్లీన్ చేయడానికి ఎప్పుడో ఒకసారి వస్త ఇప్పుడు ఒక టూ డేస్ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి వెంటనే రావడం లేదు.
మా సైడేమ్ పర్లేదండి వస్తున్నారు కానీ. ఈ పొల్యూషన్ కొద్దిగా ఎక్కువైపోయిందండి మా సైడ్.
అవునా, అండి.
ఆ అండి మీ సైడ్ ఎంత మంచిగనేనా అండి?
హ్మ్! బాగకే. పర్లేదండి కానీ అప్పుడప్పుడు అనిపిస్తుందండి, గవర్నమెంట్ కొంచెం చూ అంటే పట్టించుకోదు ఎందుకు అని అనిపిస్తుందండి?
మీ సైడ్ మీ మీకి మీ సర్కిల్ కి హెడ్ ఉంటాడు కదా, వాళ్ళకి కంప్లంట్ ఇయచ్చు కదా అండి.
అదే అండి, ఇస్తాము అప్పుడప్పుడు కానీ. పర్లేదండి ఇప్పుడు. ప్రజెంట్ అయితే మెయింటైన్ చేయడానికి ఇక్కడ బయట.
చూసుకోండి కొద్దిగా మున్సిపాలిటీ వాట సరిగ్గా వస్తున్నాయా మీకు?
అవేమంట తడి చెత్త పొడితేత్త వేరు చేయ్యడి అని చెప్పి అప్పట్లో బకెట్స్ అనయి ఇచ్చిండ్రి.
ఆ అప్పుడు అది మాకు వైయస్ఆర్ ప్రభుత్వం ఉండేలే అండిప్పు. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు కూడా దాన్ని సన్నగా అంటే మెల్లమెల్లగా అమలు చేస్తున్నారు.
అవునా అండి, లేదండి మా సైడ్ అయితే లేదు అంటే జస్ట్ తడి చెత్త పొడి చెత్త అంటారు కానీ, మరి అదేమ్ లేదండి అన్ని మిక్స్ చేసుకొని వేసుకొని పోతారు.
ఆ మాకు సాయిబాబా వాటర్ని వస్తున్నాయి. డే బై డే వస్తాయిండి మాకు.
అవునా! వాటర్ ఓకే మా ఇక్కట్లా లేదండి నార్మల్ వాటర్ వస్తాయి. అంటే ఒక మార్నింగ్ ఎయిట్ కి వదితే ఈవినింగ్ ఫోర్ కి అలా. బంద్ చేస్తారు. ఇక్కడ ఏమంటారంటే సాయిబాబా నీళ్ళ కన్నా మామూలు నార్మల్ వాటర్ అనేది వస్తాయి మాకు. మోటార్స్ ఆడిస్ స్తారనమాట అట్లా ఇది కాదండి, ఇప్పుడు బయట తడి చెత్త పొది పొడి చెత్త తా అనేది తీసేస్తే. స్వచ్ఛ భారత్ అని! క అది అంది నరేంద్ర మోడీ పెట్టారు కదా?
ఆ అండి, మేము కూడా అందులో పార్టిసిపేట్ చేసాము. ఆ అది రెండు రోజులే ఏమో చేసామండి. తర్వాత వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలే మేము కూడా పట్టించుకోలే అండి. మా ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తారుండి. చేస్తారనండి.
అవునా?
ఆ మాకు పొద్దున పిల్లల్ని బ కాలేజీకి పంపించాలా? అదే స్కూల్ కి పంపియాలా పనిలో ఉంటామా?
అదిే మీ స్ పిల్లల్లో కూడా స్కూల్లో ఇది అనేది ఉంటుది కదండి ఆ ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ అని.
ఆ ఉంటది పిల్లలు ఇంకా మెచ్యూర్గాలదండి. అంటే మైండ్ సెట్ కొద్దిగా మెచ్యూర్ లేదండి. అంతగా వాళ్ళు స్కూల్ సార్ వాళ్ళని చెప్పేది ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళారు వచ్చి వస్తారు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఏమో పడుతాది.
అవునా అండి ఓ అదే అండి పిల్లలకి ఇప్పటి నుంచి మనము. కొంచెం నేర్పించాలండి ఏంటే బయట సొసైటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పాలా ఈ ప్రోగ్రామ్ ను స్వచ్ భారత్ అనేది పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పేపర్స్ వేయడం. అంటే డస్ట్బిన్ లో వయాలని వాళ్ళకి చెప్పండి కొంచెం బాగా
మాయన చెప్తాడండి అలాంటివన్నీ చూసుకుంటాడు మంచిగానే చెప్తాడు పిల్లవాళ్ళ కాగాని డీసెంట్ గానే ఉంటారండి
అదే పిల్లలకి మనం ఇప్పటి నుంచే మంచి అల్వాటు అల్వాట్టు చెయాలన్నమాట ఇది గవర్నమెంట్ అవునండి మీది పిల్లలది గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా
అయ్యో గవర్నమెంటే అండి మా ఆయన గవర్నమెంట్లు లెక్చర్ అండి కాలేజ్ డిగ్రీ కాలేజీ వెళ్తాడా
ఓకే
పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ జరిపించు కదా మనక ఏమి డబ్బులు వస్తాయి కదా అంటే అందరూ ప్రైవేట్ అనుకుంటూ పోతే గవర్నమెంట్లు ఎవరు చదువుతారు ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా బాగుందిలే కాలేజీలో స్కూల్లో అనేట్టు చెప్పాడు
అవునండి కి విమంట ఆ ఉజ్వల యోజన అని చెప్పేసి గ్యాస్ పథకం ఏమన్నా మీకు వచ్చిందా ఇది
అయ్యో వా వారు జరుగుతుంది కదా అండి ఇప్పుడు గ్యాస్ ఏం లేదండి మేము మామూలుగా అంటే గ్యాస్ వాడుతుంది ఇప్పుడు రీసెంట్ గా కరెంట్ పోయానే ఉరి తెచ్చాడండి మా ఆయన
అవునా అంటే ఇది కాదు కాని నేను అం టుండేది అప్పట్లో మనకి ఇస్తుంటారు కదండి
ఆ ఇస్త అదే మాకి చెప్పాడు మాకి ఆ ఐ మీన్ సంవత్సరానికి ఒక నాలుగేమో అన్నారండి
అవునా అదే ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు ప్రభుత్వం అనేది సిలిండర్ పక్కన పెట్టేస్తే వడ్డీ లేని రుణాలంతా ఇలాంటివన్నీ కొన్ని కొన్ని స్కీమ్స్ అన్ని అప్పుడప్పుడు విడుదల చేస్తుంటారు కదా మీరేమన్నా దాన్ని ఫాలో చేస్తారా
అవన్నీ నాకు తెలియదండి మా ఆయన చూసుకుంటాడు ఏదైనా చెప్ డిస్కస్ చేయ్యాలంటే చేస్తాడు కాని నేనే ఎక్కువ పట్టించుకోనండి మా ఆయన మీద నమ్మకముంది నాకు
అంటే ఇప్పుడు ఏమంటారు స్కీమ్స్ లో ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి మీకు ఏమన్నా చెపించారా మీ ఆయన చేపించారా
ఆ ఉందండి నాకు మా ఆయనకి ఇద్దరికి ఉంది పిల్లలకి చేపిద్దామని ప్లానింగ్లు ఉన్నాం కానీ అది మా ఆయన కొద్దిగా స్ట్రెస్లో ఉన్నాడు ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతున్నాయి సెమిస్టర్ అంట
అవునా
అందుకోసమే ఇంకా ధనం ఆలోచించలే ఎందుకు లే మళ్ళీ ఒత్తిడి పెట్టడం అనేసి ఏం చెప్పట్లేదండి నేనే
అయినా ఇప్పుడున్న గవర్నమెంట్స్ కొంచెం చాలా బెటరే అనుకోండి ఎందుకంటే కొన్ని స్కీమ్స్ వల్ల చిన్న చిన్న అంటే పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బెనిఫిట్ కదా
ఉ పర్లేదండి బానే ఉంది ఒకప్పుడు గవర్నమెంట్ కి ఇప్పుడు గవర్నమెంట్ కి చాల మారిపోయింది లేండి
కుంటే అంత ఏం లేదు కదండి
ఆ లేదు ఉన్న పలంగా అప్డేట్ అవుతూ వస్తుంది కానీ ఈ సోషల్ మీడియా పరంగా పోతే ఇది డిస్టర్బ్ ఎక్కువ అపోతుందండి ఈ సే మామూలుగా ఈ వెహికల్స్బ్ సౌండ్ పొల్యూషన్ మామలుగా బడ్స్ ఉంటనే ఇంతే ముందు ఇప్పుడు అబ్బార్స్ కూడా కనపట్లేదండి పచ్చవి మీ మీకు ఐడియా ఉంద అండి రామచిలుక అని మామూలుగా పంజాబలో చి చిలక జాతక ఆ చిల్లక అండి చిల్లక ఎక కనపడుతున్నాయండి మీకు ఎప్పుడైనా అక్కడ
అంటే ఎప్పుడో రేయర్అండి చాలనా కబచ్ కనిపించేది అవి.
పల్లెటూరులో మా అమ్మమ్మ వాళ్ళది, పల్లెటూర్ అండి.
ఉమ్.
నేన్ ఎళ్ళినప్పుడు అప్పుడు కాకులు అవన్నీ, చిలుకలు బాగున్ . ఉన్నాయి. ఈ మధ్య ఈ ఫైవ్ జి నెట్వర్క్ వచ్చిన తర్వాత అసలు ఉండట్లే అండి ఇవన్నీ.
అవును, ఇప్పుడు ఎందుకంటే మొబైల్ ఫోన్స్, ప్రతి ఇంట్లోనూ మొబైల్ ఫోన్స్ ఎక్కువైనాయి కాబట్.
ఫైవ్ జి అంటా అండి, ఫైవ్ జి ఫైవ్ జి అంట చానా ఇబ్బంది అయి . పొందండి.
అవును, ఇంకేంతి అండి. అండి ఆ స్కీమ్స్ అంటే మీరేమన్నా మీకు ఐడియా ఉందా.
అవన్నీ మా ఆయన చూసుకుంటాడండి, నాకేం చెప్పాడు. చెప్పడానికి కాదుగానీ, నేన్ ఆడ . ఓ అది పట్టించుకోనండి, ఎందుకు ఓచ్చింది అని అట్లుంటా. నాగి పిల్చ్. అండి.
ఇంట్లో వాళ్ళు, మీర్ పట్టించుకోపోతే ఎలా అండి.
నాకు మా ఆయన మీద నమ్మకం ఉందండి, ఇంకా నమ్మకం జాలు పిల్లోలాకి రెడీ చేయడం, అది ఇది సరిపోతుంది. ఇంగా సోషల్ మీడియా మీద కాంత్. ఆ స్కీముల మీద మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏ అంటే పట్టిచ్చుకోనండి ఫస్ట్ నేను.
అవునా, ఎప్పుడు బాగా ట్రై ఏదైనా. కానీ ఒకటి ఏదైనా వీడియో ఓచ్చిందంటే, బలే హల్చల్ జేసేస్తారు .
అయ్యో మీరు అలాగ మాట్, మీరు అలాగ మాట్లాడుతున్నారండి మేం ఏదో. స్కామ్ స్కీమ్స్ అంటే ఈ పథకాల గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్న. రీల్స్ అవి ఇవి చూసానండి నేన్ మొబైల్ వాడతాను. పిల్లల్ని స్కలేజ్ పంపించిన తర్వాత ఆయనకి బాక్స్ కట్టించిన తర్వాత నాక్. అదే పని అండి ఇంకా.
అవునా. అవును రీసెంట్ గా మీర్ చూసారా అండి, ఇది ఆ పూసలు అమ్ముకునే ఆమె.
ఆ ఆ ఆ ఆ, ఆ అండి ఆమె కళ్ళు, ఆ యా చూసాఅండి.
ఎలా అంటే అండి, ఇలాంటివి ఫేమస్ చేస్తారు కానీ ఎలాంటి ఇప్పుడు సొసైటీ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ట్రోల్ చేయండిరా అంటే, ఎవరు ట్రోల్ చేయ్యరు కానీ ఒక అమ్మాయి గురించి, లేకపోతే ఏన్న ఏదన్నా చిన్నది పట్టుకోని, ఎంత పెద్ద వైరల్ చేస్త్. రామెన్అబ్బుడు ఒక హీరోయిన్ చేసేసారు తెల్స.
అదే అండి ప్రభుత్వం నుంచి ఎక్కడ పోతుందండి సమాజం, చాలా ఒకసర చా ఆలోచించుకుంటూనే అది ఏందో లెండి.
అవును సొసైటీ. ఎలా అంటే ఒకటి ఏదనా ఫాలో అయిందంటే ఒకరు ఎవరనా ఫాలో అవుతున్నారంటే ఇంగా అది ట్రెండ్ అని జేప్పేసి, అది ఏంటి ఎక్కడి నుంచి ఓచ్చింది అది ఏం పట్టించుకోరు. ఇంగా ఆ ఇది బాగుందా, ఇది కొత్తగా ఉంది, ఇది న్యూ. ట్రెండ్ అండి, ఇంగా దాన్ని ఫాలో అయిపోవడమే.
అవాలై లేండి చెప్తే ఐతే అనుకోకూడదు కాని, పైనస్ ఏందో లేండి.
ఇది ఇప్పుడు. ప్రెజెంట్ ఉన్న షూ పిల్లలకి ఫ్యూచర్ కి ఇబ్బంది అయితుందండి, ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలకే ఎలా ఏంటి అని ఇప్పుడు నేర్పిస్తే సరిపోతుంది. లేకపోతే గిన మన ఫ్యూ ఫ్యూచర్ అంటే మన పిల్లల ఫ్యూచర్. చాలా ఇబ్బంది అయిపోతుంది.
ఉమ్మ్, అది నిజమే లేండి కానీ, వీళ్ళు ఇప్పుడు గోని పిల్లలు అలా లేరండి చాల మారిపోయారు. తల్లిదండ్రులు ఎందుకు . పిస్తున్నారు స్కూళ్లకి, కాలేజ్ల కాని అనుకోకుండా, అదర్ యాక్టిస్లు, అదర్ యాక్టివిటీస్ అని ఎక్కువ అయిపోయాయి లేండి.
అవును అయన కూడా ఇప్పుడు పిల్లలక అయితే మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా అవి ఇవి అని కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉన్నండి పిల్లలకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు వాళ్ళకి అంటే వాళ్ళు ఏం తెలుసుకోవాలి వాళ్ళకి కొంచెం నేర్పించండి మీరు మీ ఆయన అనేసి వాళ్ళ మీద ఎక్కువ బరువు పెట్టుకోకుండా మీరే కొంచెం చూసుకుంటానడినే అప్పుడప్పుడు
అవునండి ఆయనకి కొద్దిగా స్ట్రెస్ అండి మామూలుగా అంటే కళేీకి వెళ్తాడా పిల్లల్ని వాడ కంట్రోల్ చేసి ఇటుక వచ్చి అదంతా ఏం లేదండి నేను చూసుకుంటా అండి మాక్సిమం పిల్లలని
అవునా సరే అండి చూసుకోండి బాగా చూసుకోండి
ఆ అండి
ఇంకేమండి
భోజనం అయిందాండి
ఇంకా లేదండి, ఇప్పుడు వెళ్లి చెయ్యాలి, మీరు
నేను రైస్ పెట్టేసాను, ఇంకా చికెన్ చేస్తేస్తాను బయటకి వెళ్ళాడు తినాలండి ఇంకా
అవునా సరే అండి కానీ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు నా సేపు చెప్పి కాల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు
ఓకే సేమ్ ్యూ అండి